చెప్పు ఫిర్దోస్ హలో బావున్నారాండి
గుడ్ బానే నా జలుబైందే ఫీవర్ వస్తుంది ఒక టూ డేస్ నుంచి ఏమైనా రెమెడీస్ రెమెడీస్ ఉంటే చెప్ప హోమ్ రెమి ఎగ్జామ్కి చదవాలి నేను చెప్పండి
అదేనండి హాట్ వాటర్ ఆవిర్ తీసుకోవడం అండ్ ఆల్సో తులసి అశ్వగంధ కాఫీ అండి రోజూ తాగు తర
ఆ అప్పుడప్పుడు
అంటే అవి డైలీ మార్నింగు తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కవ అండి ఐయామే రైట్ తులసి ఎంతో ఆరోగ్యం తులసి అశ్వగంధ ఎంతో ఆరోగ్యం అండి దట్మీన్స్ అశ్వగంధా మీన్స్ అశ్వ గంధ అశ్వగంధ మీన్స్ నేను యాడ్స్ లో విన్నానండి అవునండి బట్ నాకు తులసి తెలుసు అండి తులిసి మా ఫ్రెండేనండి
ఓ మా క్లాస్ లో కూడా తులసి అని ఒక అమ్మాయి ఉండాది.
తన బర్త్డే నండి ఈ రోజు బట్ నేన్ తనతో మా అవట్లేదండి మా ఫ్ ఇంటర్లో కొంచె చిన్న గొడవైందండి సో దాని వల్ల మేమ్ కాంటాక్ట్ లో లేవండి తన స్టోరీ ఇలా తెలుస్తుంది అండి మార్నింగ్ నాకు తప్పునేం ఎవరిదగ్గరంట నీ వాయిస్ కంటే పక్కన వాల్ల వాయిస్ ఎక్కువ వినిపిస్తాంది
ఇంకా ఆ బాగున్నారు మీ ఫ్యామిలీ బాగున్నారా మ్ ఇంకా మీ డాన్సు ఇలా ఐసెట్
డ్యాన్సా అండి ఏముందండి అలా అలా డ్యాన్స్ చేస్తానుంతే అంటే నేనే నేర్చుకున్నానుండి చిన్నప్పటి నుంచి నాకు అలా అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ డ్యాన్స్ అనేది ఇంట్రెస్ట్ లేదండి బట్ నాకు ఇంట్రెస్ట్ సో దాని వల్ల నా అంతటా నినే నేర్చుకున్నాను అ చిన్నప్పుడు నుంచి స్టేజెస్ ముందే పార్ఫేర్మెన్స్ చేసానని సో దాని వల్ల ఇంట్రెస్ట్ ఎక్
ఏంటి
సో దాని వల్ల డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ
ఏంటండి ఇది ఏంటి మీ క్లాస్ లో
క్ నచ్చవండి చె అ
హు తెలుస్తుంది తెలుస్తుంది ఇంకా
డ కోన్
హు అవునువును ఫోన్ లో ఏదేదో టచ్ అయిపోతంది ఎలా అవునా మాటల్ ఉన్నాయ మీ ఫ్రెండ్ అందరు బాగున్నారా అండి బానే ఉన్నారు మాకు అలా ఎవరు లేరు ఆ హు ఏమో
ఒక్కొరుకు ఒక్కోక ఫ్రెండ్ ఉంటద్ కదా హు చెప్పచ్చు కదండి ఏంటండి అవున అండి ఎప్పుడు కలుద్దాం అండి అవున అండి మ ఏదన్నా మీకు ఇష్టమైంది ఏదండి ఏంటండీ మికు ఇష్టమైన వంటకం ఏంటండి చెప్పండి మా కస్లు
చెప్పండి నాకేమి ఇష్టం లేదు నాకు కర్డ్ రైస్ అంటే ఇష్టం
ఎందుకండి పెరుగన్నం అంటే అంత ఇష్టం అయ్యో మా కద ఇడి ఇష్టమే ఉండద అన్ని ె ఏంటఅండి అ మాకు బిర్యానీలు చికెన్ చికెన్ మటన్ మటన్ అవంటి ఇస్తున్నాండి
నాన్ వెజ్ ఇష్టం లేదు
రయి హ పం సింగ సబేజ ఎందుకంటే నువ్వు చిన్నప్పడు నుీకు తెలిలేదా మీరు, అందులో అంట
ఆ నజ్ నాజ్
అదేంటో అండి మీతో టై మీతో మాట్లాడుతుండే టైం అలా అయిపోతుంది అసలు మీ తమ్ముడు ఇంట్ ఏమండీ ఎందుకు చెప్పకూడదా వాళ్ళ జరిగేదంతా చూప్ ఏంు అవునా. ఆ కాాలండి ర మం చెప్పొచ్చేమో అవునా అందరూ ఉన్నారు అ పట్లు అనుకుంటవ్ అంతే వాళ్ళ చెప్న్నట్టు నువ్వే పట్ మద్యం కూ మాట్లాడు రాని మాటని కూడాను తెలిపో మన్నద ండి సరే లైక్క అే ఎందుకు కలుచట్లేదు బయట అ చె హాం తినడానికి కి ఎక్కట్లే
తినండి తింటేనే కదా.
అయినా తినడానికి ఏం అ రావట్లేదండి
ఏం కాదులే కొంచెం తింటేనే కదా
ఎస్ అవునండి బట్ ఏమంత ఎగ్జైటెడ్ ఫుడ్స్ లేవండి
పోయినా తినాలి ఏదో ఒకటి అది కూడా లేకుండా కూడా ఉం టర్ కదా మనకు అది కూడా ఉందంటే చాలా లక్కీ కదా
నిజమేనండి మీ చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి
అవును
కానీ మార్నింగ్ రొటీన్ మీది ఏంటండి మా ఉన్ మార్నింగ్ రోటీను
డైలీ టైప్ చేస్తారు
ఏంటండి అవునా అండి అ మాక్కూడా అలానే చేస్తారు బట్ మాకు ఈ రోజై తే ఏమంత ఎగ్జటెడ్ ఫుడ్ అయి
ఎగ్జ్ లేకపోయినా తినాలి ఒక రోజు ఉంటాది ఒక ఒక్క రోజు ఉన్నదు
ఇంత కరెట్గా ఎలా చెప్తున్నారండి మీరు
ఏందో చాలా ఎక్స్పీరియన్స్ల్ లేండి
ఇంకా బయట అది కూడా లేకుండా చాలా మంది ఉన్నారు తెలుసా సో మనకు అది ఉందంటే ఎలా తినాలి చెప్పండి
విట్న్న చెప్పండి ఏంటి విశేషాలని
అరె మీ క్లాస్ మీట్లు ఊరికే అరుస్తున్నారు కొం
ఏంటండి మా క్లాస్ లో అంత డిస్టర్బెన్స్ అంటే నే మా క్లాస్ క్లాస్ అంటే డిస్టర్బెన్స్ అండి
తెలుస్తుంది
ఇది దినేసె అన్న కదా
నేన్ తిన వున్న ఆల్రెడీ
ఏం ఇంకా తిన్పియవ్ రా
తంగమదా నాకు సంగ్ మీదా పింపుల్ వచ్చి
గదన్ తెల్స్
చప్పుడు
మీ అత్తమ్మ యెషదో గీ సైలు ఏయ్ నిషితో మాట్లాడే అతను హలో డ్రెస్సింగ్ టేబుల్
ఒక టూ మినిట్స్ మాట్లాడు హలో హలో అదేం నొక్కుతాంది ఏ ఎబ్
కోమని శిరీషతో మాట్లాడాలా ఏం నొక్కదూ నొక్కదు జాగ్రత్త మరి అరఫ్త రావడం లేదు మరెన్నిసార్లు చెప్పాలి నీకు మంచిగా చూపి నాకి
అరఫ్త ఆ నీకు చూపిచ్నా ని తెలియడం లేదు నిజం పిసలే ఇంతేతయింది అరఫ్త అనేది ఒక వెబ్ సిరీసు సరే నీకు చెప్పట్ల మా ఫ్రెండ్కి చెప్తన్నా
ఆ చెప్పుకో హా హా హా
ఆ మీ దగ్గర కూడా ఉందా కార్యా
మరి నేను యూస్ చేయడం లేదు ఎందుకు ఎందుకు చెప్పు నాకు ఫోన్పే లేదు ఫస్టఫల్
అవునా వేరే నెంబర్ పెట్టేయచ్చు తెలుసా ఫోన్పే లేక్ కపోయిన
అవునా
ఆ మీ ఫ్రెండ్స్ దే అవును ఓకే అయితే ఈవినింగ్ కాల్ చేస్ సలే బాయ్
ఓకే బాయ్
ఉ